హలో బావున్నారా అండి
ఆ బానే ఉన్నామండీ మీరూ ఏం చేస్తారు.
ఏం లేదండి నేను ఫోన్ మాట్లాడతానండి అప్పటి నుంచి మీరేం చెతారండీ
ఏం లేదండి మాకు అన్నం తినడానికి కూర లేదు కూరేమన్నా వండుకోవాల అని ఆలోచిస్తున్నాం
ఉమ్ నువ్వ ఎప్పుడన్నా ఆ మీ ఆయన
ఎవరితు ఇంచ్చిండు మరి చేపలు అయ్యో అయ్యో తెస్తా అంటాడు మేము వండుకుంటాం మంచిగా తింటారు మాక్క పిల్లలు మేము ఏదన్నా ఒకటి తెచ్చి చెపుత్తనే ఉంటాడు వండతనే ఉంటాడు టైం కు వండమ వండకుంనా వండుతాడు
మంచివారండి మీ ఆయన
ఉమ్ ఇప్పుడు కూడా చేపలో ఏమో తెచ్చిండి తోముతున్నాడు ఏదన్నా ఒక్కటి లేనిది నీస్ లేంది తినడు అన్నాం
ఆహా ఎప్పుడైనా మెడారం జాతరకు కి పోయిండా అండి
మేడారం జాతరకు ఇప్పట్లా ఎక్కువ పోవట్లే అప్పుడు బాగా పోయేది కాని ఇప్పుడు మేము కూడా దుకాణం పెట్టుకుంటానం
ఆ అక్కడ జాతరలో పెడుతారా అంటే మీ ఊర్లో పె
జాతరలో పెట్టాం గానే మా ఊళ్ళ సమ్మవతల్లి పుట్టింది కాబట్టి సంమ్మక్క సారక్క మా ఊళ్ళ ఉం పుట్టింది కాబట్టి ఈడ కూడా జాతర జరుగుతుంది ఇడ గజ్దలు ఉంటాయి ఆడ గజ్జల కాడ మేం దుకాణం పెట్టుకుంటాం దుకాణం పెట్టుకుం అంటే ఇ అలో ఇల్లో వచ్చి చికెన్ అడుగుతారు చికెన్ షాప్ పెడతామండి మియౌ
బానే గిరాకు ఉంటదా అండి మంచిగనే వత్తయ డబ్బులు మరి
ఆ బానే వత్తయ్ ఒక్కొక్కసారి వత్తయ్ ఒక్కొక్కసారి లాస్ అయితాం మూడు సంవత్సరాలు పెట్టిన ఈ సారి మా ఆయనకి హెల్త్ మంచి లేకా పెట్టలేదు
అవున
అట్లా ఇరవై ముప్పై వేళ్ లాస్ అయినయ్ పానం అస్సలుకే మంచిగ లేదు రెండు మూడు నెలదా అన్నం తినలేదు
ఆ
అట్లా నష్టమైన వెయ్యడు నిరుడు ముందట ఏడ వచ్చినయ్ యాభై వేలు వచ్చినయ్
అవును ఆ యాభై వేలు వచ్చినయా అండి మంచి
యాభై వేలు వచ్చినాయి పెట్టుబడి పోను
మాము ఇంకా మేడారం జాతరలో పెడితే లక్షల లక్షలు వత్తయి కావచ్చు కదా అండి
వత్తయి ఆడా అన్ని తీర్లు పెడితే లక్షల లక్షలకు వత్తై
అవునా వచ్చే సంవత్సరం పెట్టుకోండి అయితే జాతరలోనే పెట్టుకోండి మీ ఊర్ల ఎందుకు
జాతల్లో పెట్టుకోవాలి ఈసారి
మీరు ఒక్కరే పెట్టుకుంటరా ఇంకా మీ ఊరోళ్ళు ఎవరైనా వెట్టుకుంటరా అండి దుకాణాలు ఇంకా
పెట్టుకుంటారు ఇంక
అంరు పెటుకుంటారా
ఆ బొచ్చడు మంది పెట్టుకుంటారండి మాకాడ ఇంకా ఏం జెప్తారు మీరు
ఏం ఉన్నారా పొద్దున బట్టల్ మొత్తం పిండి ఎస్నా ఇగ ఫోన్ చేసుకుంటూ వసుకుంటూ ఉన్నా అండి మధ్యాహ్నం కడుక్కున్న
ఏద మరి
మామా పని అ మామ సంకాడతే ఎరిక పడితే
ఓ
ఉ చుట్టూపక్క అందాలంట నాళ్
ఉ
చెదాం సేద్దాం అనుకున్నా కానీ బద్ధకం అనిపిత్తాంది
ఆ
అయినా కూడా ఏ ఒక్కొక్కసారి పని చెతుయ ఒక్కొక్కసారి మా అమయ్య ఎత్తదిగా
ఆ
అవు మరే మర వె
హలో
తింటారండి అన్నము రెండు ఇరవై అఐతాంది కదా టైము అంటానా
కూర అయినాంక తింటాం అండి కూర కాలేదు ఇంకా మా ఆయన వండుతాండు కూర
తాతరేట్ల జరుగుతది జరుగుతరండి మేనారంజాత్
జాతర బా జరు తది మంచిగా దేవుళ్ళలు అత్తయి మంచిగా శివసతులు అంతా ఊగుతాంటే మంచిగా ఊతంటే సమ్ము పితది
హా
మస్తు జరుగుతది జాతర మాత్ కైతే రోడ్డు సందు ఉండది ఫుల్ వేకిల్స్ వస్తయి మా ఊర్ మీద గోరంగుంటది అసలు మాదే హైదరాబాదన్నట్టుంటది అప్పుడు ఆ సీజన్ల
ఆ జాతరప్పుడు
జాతర అప్పుడు ఫుల్ పబ్లిక్ వస్త అంటారు మాకేమన్నా భయ ఎస్తారు
ఉమ్
మాకెళ్ళి పుల్లు వత్తా అంటే ఇక ఎంత సాప్ మ్మలు తెచ్చినా మా చిన్న ఊరయినా దుకాణాలు ఇరవై ముప్పై దుకాణాలు పెట్టినా కూడా వెనక కొలకు దొరకనే దొరకయోక్కొక్కసారి కోల్ దొరకయి మందు దొరక కల్ డీజల్ కూడా దొరకది పెట్రోల్ దొరకది
అంత మందోస్తారండీ జనాలు అమ్మ
ఉమ్ కోట్ల జనం వస్తారు మాకేమని భయ వస్తారు బాగా మా ఊరు మించలే పోతరు
అవునా
ఒక్కొక్కసారి పైట్రోలుయిపో అయిపోయి కూడా పసరోళ్ళు కూడా ఇట్లా తిరిగి పోవాలి భూపాల్పేల్లి నించల్లి వెళ్ళలి
వామ్మో గంత దగ్గర వున్నది ఇంత దూరం తిరిగిపోవాలంటే కష్టం
ఆ అట్లనే గాని మరి యాక్సిడెంట్లు అయి సచ్చిపోతారు అని అట్లనే పెడతారు అనుభావి పెడతరు
ఇసర్వాడా దండి
ఈ సారి ఇప్పటికైనా బాగోచ్చేది ఈసారికి కొంచెం ఎక్కడెక్కడా ఇగ ఇట్లనే ఆ ఇట్ల అయితే ఒక క ఊర్మించలి బాగా వన్ బై అయితుందిని అటుూ తాడవాయి రూటు అటు సింగారం రూటు
ఆ
అడు చానా ఆ ఏటేటి రూట్ల అన్ని మంచిగా సిసి రోడ్లు డాంబా రోడ్లు ఏసిరట
అవునా
సింగారం మించాలు దుదకుల పెళ్ మించలి చాలా పోయినాయాట ఈసారి ఈ సారి ఎంతయినా మకాడ తక్కువే
అవునా
ఉమ్ తక్కువయినా కూడా మా ఊరు కొంచెం మంచిగా అనిపిస్తుందిండి ఎందుకంటే సమ్మవ్వ తల్లి ఉన్నది కాబట్టి బుధవారం బెస్తారం శుక్రవారం ఆదివారం బోప్పాలపల్లిళ్ళు ఇటు కాళేశ్వరం సైడు ఇటు ఎక్కడెక్కడి నుంచి సైళ్ళ మొత్తం ఫుల్లోత్తాయి కిల్సు రోజుకు ఇరువై ముప్పై ఆయన వస్తయి జాతరకు
ఆ ఎప్పుడు జరుగుతందా అండి జాతర మేడారంల
ఆ ఇప్పుడ జరుగుతాయి ఎప్పుడు పోతునే ఉంటాది ఇప్పుడు ఎండాకాలం కదా పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా హాలిడేస్ వచ్చినాయి కదా
ఆ
అందుకే ఈ పిల్లల ఎంజాయ్ కోసమైనా తీసుకొచ్చి చూసుకొని పోతారు
ఏంటి మీరు పోతారా అండి మామూల టైంలో జాతరకే జాతర అప్పుడే పోతారా
ఇగ మామూలు టైం అంటే ఏదన్నా అవసరం పడ్డాయి మేము థర్డ్ వైఫ్ పోవాలి కదండీ ఇప్పుడు మా కానే కదా
ఉ ఆ
మండలం గిట్లన్నీ
ఉనండి
ఏ మాకు కొత్త కాదు కదా మేము వస్తానంటే అంటే పోతా అంటే చూస్తాం మొక్కుంటూ వస్తాం ఒక్కొక్కసారి పోయి కొబ్బరికాయలు కొడుతూ
ఫ్యామిలీతోనే పోతారా అండి మరి మీరు
ఫ్యామిలీ అంటే ఇప్పుడు పోలేదండి ఇప్పుడు షాప్ పెట్టినాను కాంచి పోలేదు కానీ పోకపోతే మంచిగా అనిపిస్తలేదు ఈసారి పోవాలి ఇగ
మిషన్ కుట్టరా అండి
ఆ ఈ సరే మా పిల్లల్ల చాలా మొక్కలు ఉన్నాయండి అప్పుడో మార్ స్కుల్ రావాలని ఫస్ట్ రావాలని అట్ల అన్నీ మొక్కుకున్నాం
ఏం ముక్కులండి కొబ్బరికాయల
కొబ్బరికాయలు కొట్టాలి మా అమ్మాయికి ఇట్లనే ప్రైవేట్ లో ఏదన్నా జాబ్ లో సెట్లయితే పొర్లు దండాలు పెట్టిస్తా అని మొక్కుకున్నా
అవునా
అన్ని జాతర్లు తిరగాలే నాకు ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవాలి ఇల్లు మంచిగా లేదండి మాకు
అవునండి
ఇల్లు కట్టుకోవాలి ఏ తిప్పలు పడైనా అయిన ఇల్లు కట్టుకోవాలి నలుగురం కష్టపడి
ఉ
ఇల్లు కట్టుకోవాలి
మాక్కూడా మంచిగా లేదండి
ఇల్లు కట్టుకుంటే కొంచెం ముఖం తిరు ఉంటంది అన్ని బాగా ఘోరంగా ఉన్నదిరా ఎవరన్న చూసినా కూడా బాట పోత అంటే వస్తువు లాంగ్ కిందకి అనిపిస్తోంది
ఉ
అంత ఇక సంసారం కూడా అంత కింద పడ్డట్టు అయితాందండి చేసిన పైసలు కూడా ఆగట్లేదు చేతుల
మడి తిన్నకి మఆ ఏం చేస్తున్నారు అందరూ అయిందా మరి అండి
అడిగిన
ఉ కూర కాలేదా అండి చేపలు తేచ్చేదేమో తోముకూడదా కాలేదా చేపలు
కోముడు అయిపోయినట్టే ఇక అయిపోయినట్టే ఇక పోయి మీద వస్తాడు వస్తాడు కాచ్చు ఇప్పుడు తోగుతాంది అక్కడనే
ఆహా పెద్ద చేపల చిన్న చాపలా అండి
చిన్నయే అట్టుంది బుడ్డ వర్కలు
ఉహు చిన్న చేపలె తీసుకున్నయండి, చిన్న చేపలు గుడ తింటె కమ్మగా టెస్టు, పెద్ద చేపలయితే ఇప్పుడు ర ఒప్పం వేడి వేడి ఉంటయండి
మీరు మాట్లాడేది ఇనబడతలేదండి చిన్నగా గుయ్ గుయ్ అంటా
వినిపిస్తలేదా అండి మాట్లాడేది?
ఆ ఇగో ఇప్పుడు వినపడుతాంది
మీరు మాట్లాడేది గుడ వినిపిత్త లేదండీ. అర్ధం కాట్లేదు, అది పెద్ద చేపలు అయితే మంచిగ ఉంటయి. ఆ మంచిగ ఉండ అంతే అండి చిన్న చాపలు
చిన్నయి అయితే మట్టి మట్టి వాసన వఅత్తాంటయి బిడుదల
బన కాకుండా చర్ల ఇత్తరు కదా అండి చిన్న చేప గలీజ్ అయితే మంచిగ ఉంటయి ఉమ్, ఉమ్
ఆ అయిపోయింది కడుగుడు, కోరొండుతాండు
తెలుసా అండి
ఆ వండుతే తింటారండి మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆయన వండుతడు.
అవునా?
ఆ
మన కురిమి చేసిందేమి లేదు
ఆ
కొంచం గట్టిగ వత్తలేదండి వాయిసు
ఇంక వేరే వాళ్ళు వేరే వండను గుడ వండరండి
ఆ ఉన్నారు కొంతమంది.
దీని పెళ్లలు మారయి
ఇంకేమున్నదండి పత్తి గింజలు కొనుక్కరావాలె మరి ఏం ఒడ్డు పెట్ టాలని మా అన్నయ్య ఫోన్ చేద్దాం అని సూత్తాన్న మరి ఒట్లా అలకాలంటడా, నాటేయాలింటడా అల ఆలోచించుతానండి నైట్ నుంచెలి పొద్దుగాల మా వదినకి ఫోన్ చేసింది గనీ, మా అన్నయ లేవలేదట ఇంకా
అరే అదే అంట
సరే అండి ష